హలో హ వినవడ్ తంది
ఆ గిప్పుడు వినవడుతాంది అప్పుడు రెండు సార్లు చెత్తే రెండు సార్లు అట్టనే అయింది కదా ఏ పెద్దమ్ మది కంట్లే ఏసుకునే మందు ఉన్నదా
ఎమ్మే ఇగ
ఉంటే కొంచెం చెవుల ఏసుకోవాలే
ఏ వద్దు ఆ ఏం కన్ల మందు ఏం మందో
ఏ ఇయర్ డ్రాప్స్ ఐ డ్రాప్స్ అనేది ఉంటది అ దాంటి మీద
చెవులేందుకు మరి
ఏ దురదవెట్టి గిట్లా అన్నందుకు ఆ దింట్ల కేళ్ళి కొంచెం నీరుగారినట్టు అనిపిత్తంది
ఆమెదేసుకుంటే మళ్ళా నీకేమన్నా అయితదను నేనను
ఏమయితది ఇంకా గా ఐ డ్రాఫ్స్ ఉన్ను ఇయర్ డ్రాప్స్ ఒకటే కదా
ఒక్కటే గాని
ఎమ్మే సుద్దాం ఏసుకుంటే అది కండ్లదే కదా కండ్లదివున్ను
ఏదద్దు వేరే బ గవర్నమెంట్ గి రామక్క నడుగు
ఆ పిన్నీనా
ఆ మిత్తది
ఆడగాలే అయితే
ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నువ్వు దేనికేసిన నడుతది అన్నిటికి సంబంధించి ఉంటది ఇయన ఆప్రేషన్ అయిన మనీషాయే మే
ఇప్పుడు ఆ పెద్దమ్మకు కన్ను కను పిత్తలేదటనా
మబ్బు మబ్బు ఉంటంది అన్నది
మబ్బు మబ్బు ఉంటాందా అయో క్లియర్ కనిపిత్ తందనే ఇగ అసలు మంచి గుంటదా కన్ను ఏం చెతది
హు ఏమన్నగానీ మనకేందుకు అవసరం లేనీ ము
హు
మనకేందుకు అంటగని ఏమనైతే మళ్ళ నాకే తిప్
నీకే నువ్వేనాయే చేసేది
నాకే తిప్పల మారేవలకన్న సోయి ఉన్నదా
ఎవ్వలకు లేదు మీ అడ్బిడ్డ అత్తనన్నదో కాదు
అచ్చిరు పోనీ పోనీ అని ఎమన్నాయితే ఎవరో గసా అనేది ఆలోచించరా
ఆ ఆ
ఏ అసలు నాకు కోపం మత్తది కానీ
ఏం లాభం
నిన్న చికెన్ వండితే చికెన్ తిన్నది మటన్ వండితే మటన్ తిన్నది
ఓ వా తిన ద కాదు నిసు
ప్రతి కంటదికు ఉంటుంది అది
హ్మ్మ్
ఇప్పుడు కూడా వేసుకుొని తింటుంది
హ్మ్మ్
పోనీ అన కనుప ఆయన కూడా పట్టించుకుంటలేడు
హ్మ్మ్
ఐస్ క్రీమ్ అని పొరగాళ్ళని
అబ్బా అట్లా తింటే ఎట్లా అన్నట్టు మరి వీటికి కన్ను ఏమన్నా అయితే పత్ె లెక్కలు చేయ్యాలి కదు
ఇక చెప్తే ఏంటలో నా గడ్స్ కత్తానేటన్ని నన్ను నేర్స్కొస్తానే తినకపోతే అంటుందట ఫ్రెండ్స్ తో
ఏ ఏటనా పోదామనిపిస్తుంది శతన ఎతలేదు పోదు మాద్దా అని ఆలోచిస్తాను మా చెల్లె అంటది కదా ఎప్పటికి నీకు తీరనే తీరదు పని అని అంటది అరే పిల్లలు రాాల అన్నప్పుడు నేనే ఏం చెతానే అ నేన అంటే ఇవ వాళ్ళు ఎక్కడికి రానే రారు రా చిన్నోడుయితే రాణే రాడా ఆ అంటది ఆట ఆట ఆడతారు కాబట్టి రాని అంటారు
ఆ
ఆడిపోతే ఉన్నది ఆడి పోవాలి మళ్ళ మా అమ్మమ్మలు ఇంటి పోవాలి మామమ్మరింటి పోయయి మా అమ్మమ్మ చూడాలే మా బామ్మది ఎద్ద చూడాల ఎవో అ పోచ్చడు ఉన్నాయి ఎడిగ ట నా బిడ్డకు ఉండబద్ కాకపోదం పోదాం పా మమ్మీ అంటదిక ఆడు మా తమ్ముడు ఉన్నప్పుడు ఊరికే పోదాం అనేది అరే అరే అనిపిిల్ సే మా తమ్మునే
ఉ
అరే ఏందిరా అప్ పో రాదు రా గటు అనేది అంటే అన్నర్ రాదా ఏది పిల్ల మీ మామయ్య కు పెళ్లి అయింది ఆ పిల్లలు అయ్యిండ్రు ఏంది రా అని అంటావా అట్లా అనద్దు కదా మీ అత్తమ్మ ఏమనుకుంటాది ఇగ పిల్ల చూడు గట్లా పిలుతాంది అనుకోదా
దీ చేట్ ఇట్టు పెట్టుకుంటావా
ఏది
దీన్ని ఏమంటారు పైనాపిల్
పెడుదాం
రెండు సంవత్సరాలకు గాత్తది మరి ఒక్కటే కాయ అది కూడా
రెండు సంవత్సరాల పో
రెండు సంవత్స
రెండు సంవత్సరాలు ఇగ నీళ్ళ పోతే ఉన్ టాలే
ఆ రెండు సంవత్సరాలు నేను ఒక షేట్టు కాపాడినా తెలుసా కాపాడినా గాని అది గాసే టైంకే ఏదో అడ్డు వచ్చింది పీకేసిర్రు మాకు ఊకే అడ్డు అడ్డులేనే కాలిగ ఏడ్
అయ్యో కోతులు లేవ్వ మరి రెండు సంవత్సరాలు కో కోతి ఏం జేతదో కాపాడి కాప్ పడేఅది ఆ కాయ వరకు అదే
ఎమ్మో ఇగ పెడదామ్ అనని దాషు
మీ ఆమ్మో లకు డబ్బులు వడ్డాయాట్ నా
ఏమ్మా
ఇంగ చూసుకచ్చుకోలే
చూసుకచ్చుకోలే
ఆ
చూసుకచ్చుకోమన్ అల్ నా
ఎవాల్ల లీడర్ లకు ఎరుక
ఆమె నే లీడర్
తరా నక్క కు తెలువదా చెప్పదా
మెసేజ్ వత్తాద వాళ్ళకు
ఆ
మెసేజ్ అత్తదా
మెసేజ్ జా ఏమ్మో మెసేజ్ అతే రావచ్చు
ఉ
ఓ సారి అతే అత్తది లేకపోతే లేదు
సరే నేను పొమ్మంటది ఒక అడుగు ఉ పొమ్మంటది ఒకడు
ఆ సోమ్ వారం అయితే చూసు కొచ్చుకుంటే అయ్ పాయ
అ
సోమవారం బయేది చూసుకచ్చుకొని
సోమవారమే అయితది అనుకుంటన్న నేను గుడా అ
ఆ
సోమ్ వార్ రమే అయితది అనుకుంటాను
ఉమ్
సోమవారం ఇరవై మూడో తారీఖు అయితాంది
ఆ ఏ గ్రేడింగ్ అయిపోన తర్వాత్ తా అదే ఫైవ్ నెంబర్ వడ్డాక ఓత్తినాంకా ఏ ఏ అది ఆరెంజ్ కలరు అని అండవ్ చూసినావా
ఏంటి
ఆరెంజ్ కలరు అత్తదాన్ లే
ఆ
ఆ తర్వాత ఏమొత్తది
ఆరెంజ్ కలర్ ఇప్పుడు రాదు గాని దాని రిఫ్రెష్ చేత్తే అత్తది రిఫ్రెష్ వచ్చినప్పుడు నేను చేయిత్తా తీ
ఆ
ఉ వాటి ఆ రేటింగే ఇస్ అంతే ఉ
ఊ
అయ్యెయ్యో ఏమో చొప్తాన్నా కాద నీకు
ఆ ఇంకా తిన్నేద
తిన్నా ఆకలి అయితాంది గావర గావర అయితాంది అని తిన్నా మళ్ళా ఆ కూరలు గూడా నిన్నటివి కదా తొందర తినేత్తే పని అయిపోతదని తినేసిన ఈమే లేవలేదె పెద్దామే
ఆ
కుట్టేయాల కుట్టి ఇంట్లో పని చేసుకోవాల దావకన్న బోదాం అంటాంది
ఎవరు పెద్దామా
ఊ
ఆ
పోదామంటాంది తీసుకుపోవాలే ఊరంతా తిరుగుడు అయితాది వచ్చి దావకనా పోవాలంటాంది మొన్నా ఈ కొంగరక్క క్కాడ రెండు చీరలు ఇయ్యమని చెప్పింది లతక్క మొన్న నేను అటు బోతే పట్ ప్రశ్న
ఆ
దాంట్లో ఒక్కటి వాపస్ ఇత్తదట.
మ్
ఈ ఆటిచ్చి రావాల.
ఎక్కడకి అమ్ముకుండపొయినా?
ఏ లేద్ ఏన్నే
మ్ హు
ఉమ్
ఇవాళ పోతార రేపా?
ఇవేళ్నే ఒంటి గంట వరకు అంట
ఆ
మ్
ఇంకా లేవాలె ఫ్రెండ్షి
ఇ లేవరే
మ్
లేపుథ
ఏమున్నది ఇగా? పాపం ఆమే అప్పట్నుంచి సరి పోదుగాల్నే లేసేది కదా హాస్టల్లా
లేసేది కొంచెం ఇంక నిన్న లేటుగా పడుకోవడమైనందుకే
ఆ
మండే రోజు ఇరవై మూడో తారీఖు అయితాంది కదా!
మ్
మళ్ళా ఇరవై ఏడుకిం పండుగున్నది. రేపు రంజాన్ కదా?
చెవు చెవులా గడ్డ పడ్డట్టు అనిపిచ్చింది నాకైతే
అయ్యో అవునా?
దుర్ద వచ్చినట్టాయి గడ్డ పడ్డట్టు రంపిత్తయ్ తన్నందుకు మరి దాని కుచ్చుకో పొయిందేమో?
మ్ మ్ నా కూడ చెవ్వు ఒకటి అడుగు అడుగు నాకూడా చెవ్వొకటి గుయ్య్ మంటది అద ఒకటి నరము మ్ గదే అదే డామేజ్ అయింది
మ్
దాని వల్న చెవు సౌండ్ ఒత్తది
కాదు అదే అదే
సౌండ్ వత్తది అనీ ఎక్కువ
అందరికి అట్నే అయితంది ఇప్పుడు
దాని మీద ధ్యాస పెట్టొద్దు పెట్టకుంటే ఇనబడదు దాని మీద ధ్యాస ద ఆలోచన పెడితే ఇన పడుతది బాగా శికకులైతది
హ వావ్ చెవులు ఈనబడపోతే ఎట్లా
ఆహా ఆ సరే